ఆ వినబడుతుందా అండి
ఆ వినిపింస్తుందండి వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుంది అండి ఏం చేస్తున్నరండి
ఎమ్ లేదండి ఇప్పుడే అలా బయటికి వెళ్ళొచ్చాను సరదాగా.
ఉ హు
మీరేం చేస్తున్నారాండి
నేను ఒక స్నేహితుడి కోసం అని ఆగు ఆగినండి వాడు ఏమన్నాడంటే పది నిమిషాల్లో వస్తా అని చెప్పి ఆ నలభై ఐదు నిమిషాలు చేసానండి.
అయ్యో ఆయన ఆయనకు మరి సమయం పాటించడం తెలీదా అండి
సమయం వేడండి వానికి వే వేర దోస్తులే అనిపితే అక్కన్నే ఆగుతారు ము చ్చడ పెడతా ఇక్కడ ఇక్కడ చచ్చిపోట్లు చచ్చిపోని ఎక్కడైనా చావని అనే ఉంటాడండి.
ఉనా అండి
ఆ
మరి మీరు వే వేచి చూస్తున్నారా
ఓ చాలా సమయం నుంచి వెయిట్ చేస్ వెయిట్ చేస్తున్నాను
అంటే అతను మీస్ అంటే అతను మీ స్నేహితుడేనా అండి
స్నేహితుడు కాబట్టి వెయిట్ చేస్తున్నాండి బాబొయ్ చూస్తున్నా ఆ వానికి ఇంత కూడా ఉండదండి వానకి మనసు ఏమి ఉండదే వానికి కోపం వత్తె డైరెక్ట్ చల్ నువ్వు పొ అవసరం లే అనుకుంట నాకు ఇట్లా బాధ అనిపియాలి ఎంత మంచిగా చూసుకున్నా గాని వాళ్ళు ఇంకో స్నేహితుడు ఉంటే అంటే వాడు గుజరాత్ లో ఉంటాడు వాడు వాడంతా చూరెగాడు ఇంకెక్కడ ఉండాడండి
అవునా మీలాంటి స్నేహితులు దొరకడం అతనికి అదృష్టం
ఉఫా కుడ్పొనీకి కూడా నాను అదృష్టమేనండి జీవితం నాశానం కావనికి ఫస్ట్ స్నేహితులే అండి మీకు తెలుసా అండి మీకు
అంటే అది కొందరు కొందరు అలా ఉంటారు కొందరు కొందరు జీవితాన్ని నిలబెట్
లేదండి దోస్తాల్ల అంటేనే దోస్తాలంటేనే మొత్తం అంత కుడిపోయేటొల్లే తప్పితే ఇంకా ఎవళు ఉండాదండి
కానీ ప్రతి ఒక్కరు అలా ఉంటారాని అనుకోవద్దు కదాండి
అవును అట్లా కూడా కా కదా అయితే అండి కాకపోతే ఏం
స్నేహితులు అనేవాళ్ళు ఏ టైం లో ఏ సమయంలో ఏ ఇక్కడ ఎప్పుడు ఎక్కడు ఉన్నా ఫోన్ చేసనా కూడా వచ్చేది స్నేహితులు మాత్రమే
అవునండి కానీ అవసరం అయిన టైం లో ఫోన్ చేత్తె ఓ పది ఇరవై సార్లు చేసిన ఫోన్లు ఎత్తారండి టైం అట్లాంటాదండి ఒక్కొక్కసారి
అయ్యయ్యో వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకో
ఎయ యా ఎందుకండి ఇంగా అవసరం తిన్నవా అండి మీరు ఇగ
తినలేదాండి మీరు తిన్నారా
లేదండి తినాలి ఈరోజు ఆదివారం కదా నాటికోడు పులుసు చేసుకుందామని
అబ్బా ఇంత రుచికరంగా ఉంటదండి నాటుకోడి పులుసు
మ్మ్ కాకపోతే నాకు కోళ్ళే నాకేంటిదంటే బ నాటుకోళ్లో ఏమే ఉంటాదొ గాని మంచిగా ఉంటుంది
బయ్ మ్మ్ నాటుకోడి పులుసులో బోల్పాలు వేసు కొని తింటే చాలా బా రుచికరంగా ఉంటుందండి బోల్పలాలు పోసుకొని ఇంకా తెల్లగళ్ళు తాగుకుంటూ తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఏం రుచి అండి అది మైమర్చి మైమర్చిపోలేని
డైరెక్ట్ ఈ సర్గమే అండి ఇక మీకు డెలివరీ ఇయ్యా ఒక స్వర్గంలో తిలినట్టు ఉంటదాండి మీకు తెలియద అది ఈ రుచి మీ మీ ఇంట్లో ఎప్పుడైనా త తాగరండి నాటుకొడి పులుసు తెల్లగాలు మంచింగ్
మేము నాటుకోళ్లు పెంచుతామండి మేము మాకున్నాయి కూడా
ఓ కేజీకి ఎంత అమ్ముతరండి మీరు
నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల అండి
ఆ పాప ఉరుకుతుండే మూడు వందల కి కొంచెం తక్కువనే ఉంటుంది కేజీ చికెన్ రెండు వందలు యాభై అట్లా ఉంటాదండి మా గుంటూరులో
అవునా అండి లేదండి ఇక్కడ మా ఇక్కడ నాలుగు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై లోపల ఉంటాదండి కే కేజీకి
ఆ తెలంగాణ అంటే డబ్బులు ఎక్కువనే ఉంటాయండి మళ్ళా తెలిసాయండి నాకు
మీకు తెలంగాణలో స్నేహితులు ఉన్నారా అండి
ఆ ఉన్నది ఉన్నదండీ హైదరాబాద్ లో ఉన్నదండీ
అవునా హైరాబాద్కి ఎళ్ళారా అండి ఎప్పుడైనా
ఆ చాన్నార్ చూడనీకి ట్యాంక్ బండ్ చూడనికి ఎళ్ళామండి అట్లా చిన్నగా
అవునా నేను గూడా చాలా సార్లు వెళ్ళానండి అసలు మస్ తు నా నా స్నేహితుల్తో మస్ చాలా సరదా
ఈసారి అస్సె నన్ను తీసుకెళ్ళనండి చూపీయండి
తీసుకెళ్తానండి ఖచ్చితంగ తీసుకెళ్తానండి
ఊ చూపియండి నాకు ఎందుకంటే కొంచెం కొంచెమే తెలుసు నా పూర్తిగ దెల్వాలంటే ఆ గల్లీలల్ల అవన్నీ తెల్, అంటే నాకు మెట్తోళ్లు ఉంటాయి గదండి. ఇప్పుడూ మన కేసీఆర్ సార్ పెట్టారు గదా అండి అప్పుడు ఆ మెట్రోతోటే నాకు బాగ తెల్స్ అండి ఇప్పుడు మా మామూల్గ బండి మీద అంటే తెలువాలంటే, గల్లీల అన్ తెలియాలంటే, ఎట్లా అండి మినిమం. ఒకా సంవ్సం బడుతది గదండి
మొత్తం బండి మీద కవర్ చేసాన్ మొత్తం దిరిగానండి.
ఉహుహూ అ కొత్త వాళ్ళక్ అట్ల కొత్త వాళ్ళక్ కట్లా తెలియదు గదా అండి గల్లీలు మర్చిపోతం గదా
ఊమ్ అంటే ఇప్పుడూ కొంత కొంతమంది తెలువని వాళ్ళు గూడా నార్మల్ ఇట్లా. అది లొకేషన్ వెట్టుకొని రావడమే అండి
ఆ హౌ
గేషన్ వంపిచ్చిన గూడా ఒక్కొక్కసార్ ఏమైతదంటే మనం దారి తప్పిపోతామండి ఒ
అవునండి, ఈ గూగుల్ మ్యాప్ అనేది గూడా తప్పు తతప్పు తప్పుగా చూపిస్సదండి మి తెలుసండి నేను ఎన్నోసాల చూసాన్ నేను ఇంకా అండి ఏం సగదు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ బాగున్నారా
హా అందరు బానే ఉన్నారండి మీరు బాగున్నారా
ఆ బాగున్నావండీ
మరి మీరు ఏమన్నా చేస్నున్నారా అండి
ఏం లేదండి ఏం లేదు యూట్యూబ్ లో వంటల్ చూసి నేర్చుకోవడమే వంటలు రోజు ఒకా ఐటెమ్ చేయడమే అండి, నిన్నా మేము ఉప్పు చేప వంపుడి ఈ రోజేమో. నాటుకోడి పుల్స్ చేసామండి యూట్యూబ్ లో
అవునా మా నాన్నగారు ఇవాళ మటన్ తెచ్చారండి
ఆ బాగున్నాయా అండి ఎంత ఎంత కేజీ ఎంత నడుస్తుంది మీ కాడ
కేజీ ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు నడుస్తుందండి
అవు నా
ఉ
ఇంకేం సంగట్లు అండి మీకు ఏమైనా స్టా లవ్వూ ల లవ్వు లాంటి ఏమన్ ఎవళ్ళె అమ్మాయిని చేసారా అండి మీరు
నాకు ప్రేమ కథ లంటు పెద్ద ఏమి లేవు గానండి ఒక ఇద్దరు ఉండే అండి. చ నేనే నేనే మోసపోయానండి వాళ్ళ చేతిలో
అవునా మొదటిది ఏమైందండి
అ మొదటిది ఇప్పుడుది గాదండి నా స్కూల్ టైమ్ లో అండి అదీ
అవునా
పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో అది
ఊ హు
చూస్కునే వాళ్ళం చూస్కునే వాళ్ళం నేను ఎప్పుడు నా ఐ లవ్ యూ చెప్పదామని నేను చూస్తూ చూస్తూ చూస్తూ అలాగే నా పదవ తరగతి అయిపోయింది ఆమె నాకు దూరం అయిపోయిందండి కానీ ఆమెకు గూడా నా మీద ప్రేమ ఉండేనే నాకు
మరి రెండోది ఏమైందండి రెండోది ఏమైంది
రెండోది వచ్చేసి ఇగా చాలా ఒక ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నామండి మేము ప్రేమించుకొని నేనలా మోసపోయాన
ఎందుకలా ఎందుకలా మోసపోతున్నా మీ అబ్బాయిలంతా మన అబ్బాయిల అందరు మోసపోవడమేనా ప్రతిసారి ఈ అమ్మాయిలు మోస చేయడం తప్ప మనకి ఇంకేం తప్ప
అంతే అండి ఈ కాలంలో ఎలా ఉంటుందండి ఇగ చెప్పండి
అవునా అండి
కాలం అబ్బాయిలే మోసపోతున్నారు అమ్మాయిలే గ ఎక్కడికి పోయినా అందరి మోస
అవునండి ఉన్న కాలంలో అమ్మాయిల పై చేయి ఉన్నదండి చూడండి అమ్మాయిలు ఎక్కడ పడితే ఒకళ్ళు ఒకళ్ళ ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఇప్పుడు కొత్తగా బెస్టీ అని వచ్చాదండి ఇప్పుడు అది ఏంటో నాకు అ దానేమో నాకు అర్ధమయితలేదండి ఏమన్నా అంటే స్ స్నేహితుడు స్నేహితుడు స్నేహితుడు అనుకుంట వాంతోటే ఎక్కువ తిరగడం తప్ప ఇంకేం లేదండి ఉన్న ప్రేమించేవాడిని పక్కన పెట్టి వానితో తిరుగుతుంటే ప్రేమించ చెటోళ్ళు ఎట్లా ఉండదండి చెప్పండి
అసలు తట్టుకోలేకపోతారండి అలాంటి విషయాలు
నేను నా నా నా జీవితంలో ఒక జరిగిందంటే నేనున్న స్నేహితుడు చెప్పాను కదా ఒకసారి ఆ రాముని గుండలు రాముని గుండలు కాదండి రాముని కిల్లా అని ఒక కాడ ఉంటదండి మా కాడ ఆ చూసాక అక్కడ స్కూటీ మీద వెళ్తాంటే ఆ కళ్ళముందు నుంచి పోతున బాధని ఇంట్లా తట్టుకోలేకపోయానండి నేను
ఉమ్ అసలు అది మీకు కంట్లో నుంచి లీళ్ళూ వచ్చాయా అండి మరి
నాకు తట్టుకోలేదండి చాలా తట్టుకోలేదు నేను వాడు వాని దాని మీద చెయేయ్యడం ఇట్లా చేయడం ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే అది గూడా అసలు రకమే అండి ఇం ఇట్లా అంటే చెప్పలేమండి ఈ అమ్మాయిలందరు గంతేయిగ
ఉమ్ హూ మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరా అండి ఉన్న పరిస్థితుల్లో
ఉన్న జనరేషన్ లో అందరు అమ్మాయిలు అందరు అలానే ఉన్నారు కాబట్టి నేను ఇగ ఏదొక్కటి చూసుకోవాలిగ కదా యూట్యూబో యూట్యూబ్ చూసుకుంటా వంటల మీద పడ్డానండి
ఉమ్ హూ ఈ కాలంలో యెవళ్ని చేయొద్దండి చేసి మనం మోసపోవద్దండి
ఉమ్
ఎందుకంటే మోసపోయి మళ్ళీ మనమే బాధపడడం మనమే అన్ని ప్రతి ఒక్కటి చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి అది
అది గూడా రైటే అండి
అవునవునండి అదే
ఉమ్ ఎందుకు నవ్వుతున్నారండి
ఎందుకో మెల్లగ వినిపిస్తుందండి నాకు
వాయిస్ వినిపిస్తే నవ్వాలా అండి నాకు అర్ధంగాక అడుగుతున్నాను
అంటే నా పక్కన నా స్నేహితుడు ఉన్నాడు అందుకోసమని నవ్వాను
అవునా అండి నాగ నవ్వుకి చాలా మీ నవ్వు కూడా చాలా బాగుందండి
అయ్యో థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి
నన్ను పోగిడారా.
మీకేంటండి మీకు ప్రేమ కథలు అన్నారు, అద అన్నారు, ఇది అన్నారు మా మాకి ఏం లేవు ప్రేమ కథలు మేమే ఓంటరి వాళ్ళం.
ప్రేమ కథలు, ప్రేమ కథలు అంటున్నారు మీకు జరిగినయి రెండే అండి నా జీ వితంలో చాలా చాలా చూసా, చాలా చాలా చేసా గాని ఎక్కటి కూడా చేయలేదండి తప్పుగా.
అందుకే అండి మీరు హీరో.
సరే సరేలే అండి.
అదే అండి ఇంకా.
సరే అండి మీం మీ మన సుకి మీ చేసే మాటలకి చాలా కృతజ్ఞతలు అండి నా నన్ను అర్థం చేసుకున్నందుకు.
ఉ అవునాండి. ఓకే అండి నేను బయటికి ఎళ్తున్నాను నా స్నేహితులతో మళ్ళీ కాల్ తర్వాత చేస్తాను.
ఆ సరే అండి చాలా కృతజ్ఞతలండి నా నన్ను నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు సరే ఉంటున్నానండి.
ధన్యవాదాలండి.
స్